హలో మీ వాయిస్ వస్తాలేదండి. హలో వస్ స్తుందండి ఎలా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్
గుడ్ ఆఫ్టర్నూన్ అండి చాలా బావున్నాండి మా ఆవిడతో దెబ్బలు తిని మావిడ కుట్టిందండి నన్ను
ఎప్పండి దేనికోసం అండి అయ్యో అట్ల కొట్టకూడదు కదండి. ఏమేమి చేస్తారండి మీరు? చిన్న పిల్లలు ఏమైనా చేస్తేనే వాళ్ళు పెద్ద వాళ్ళు కొడతారు కాదండి మీరెమైనా చేస్తే సారు మరి అట్ల
సూసి అంటే మావిడకి నేను చిన్న పిల్లోనండి. ఆ అది అట్లనే ఫీల్ అయితది.
అంటే అర్థం కాలే
మావిడకి నేను చిన్నపిల్లోడు ల ట్రీట్ చేస్తదండి
ఓహో అంటే గారాబం గారాబమ్ అనమా మీతోటి గరాభం అంత బాగున్నద అనమాట
కొడతది ఆ విమస్తది వల్లో
మీరే ఏం చెప్పారా అండి మరి?
వళ్ళో జోపేడతది
ఇప్పుడు ఏం చెప్పారా మరి?
ఇంక అంత మంచిగా ప్రేమించిన వాళ్లు ఏమి చెప్తామండి.
అలాగా అండి అంత మీకు గడ్ స్వచ్ఛమైన గాడ ప్రేమ అండి.
అవునండి మావిడ చాలా గడంగా ప్రేమిస్తారు అవునండి అయి
అది ఏం తిన్నారండి
ఆ నేనా అండి నేను ఇయాల చాలా హెవీ బ్రేక్ఫాస్ట్ చేసానండి డివాడ
మై డ్ ఇంత హెవీ చేసారంటే ఎందు ప్పండి
ఇయాల సండే కదా మా ఇంట్లో కొంచెం కన్స్ట కన్స్ట్రక్షన్ వర్క్ నడతాంది
ఆ
అంటే ఇంకా పోదుగానే చేసేసిరు ఇంకా తర్వాత మధ్యాహ్నం మళ్ళా మంచి కూరలు ఉన్నాయని అప్పుడే తినేసినం
ఓకే ఇక్క ఏం తిన్నారండి ఇడ్లీ వడ
ఇడ్లీ వడా తిన్నానుండి చట్నీ సాంబార్
ఓ సాంబార్ ఇష్టమా అండీ సాంబార్ మీకూ ఆహా
ఇక్కడ ఆసిఫాబాద్ లో ఇలా పంజాలు వేస్తానండి దానికి కూడా వె అవునండి ఈ దాని ఆ దానికి కూడా వెళ్లేది ఉందండి అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తామండి చూడ్డానికి అది కూడా ఈవినింగ్ వెళ్ళదు ఉంది
ఆహా మరి డిన్నర్ ఎప్పుడు చేస్తారండి వచ్చినాక
ఇ ఏమైతుందో అండి డిన్నర్ చేస్తామో లేదా సాయంత్రం తిందాం అనుకుంటున్నా మ్యాంగో జ్యూస్ విత్ పరాటా తోటీ
ఉహు
అది కూడా కొంచెం హెవీగా తినిపోతా
ఇంకా అండి మీకు ఇష్టమైన ఏ ఫుడ్ అండి చైనీసా లేకపోతే
ఈ చైనస్ అంటే ర మచ్చికి మంచిగా ఉంటాయి కాని అవి కొంచెం డైజషన్ హ డైజషన్ స ఓక మైదా కదా
ఓకే
ఫస్
మీరు ఏనా చేస్తారా అండి ఫుడ్ ఐటమ్
నేనాడి నేను రీసెంట్లీ బిర్యానీ చేసానండి
ఓహో చెప్పగలరా అండి ఎట్లా చేస్తారో మీరు చేయడండి మంచిదండి ఇవాళ అబ్బాయి కూడా ఫాస్ట్ అయిపోతుండ కుకింగ్ లో
అ అమ్మాయిలు కూడా మేము ఏ రంగంలో కూడా అయిన వెనకలేము అని అబ్బాయిల దాంట్లో వస్తే మా అబ్బాయిలు ఎందుకు ఉండాలండి వెనుక
అంటే దేనిలో అండి
విషయంలో అయిన అండి రోజు అబ్బాయిలు ఫస్ట్ కాలంలో ఎట్లుంటుండే మగవాళ్ళు పోయి ఆ ఏమైనా కమాయించి తెస్తే ఆడవాళ్ళు వండి పెడుతుండే ఇంటి పనులు చూస్తుంటుంది ఇప్పుడు వీళ్ళు మేం ఎందులో తక్కువగా మని వాళ్ళే జాబ్లు జెత్తరు
అవునండి
ఇగ మేము ఎందుకు వంట చేయొద్దు
అహా అంటే పెద్దవాళ్ళు చెప్తరు కదా భార్య తోటి అట్ల చేస్తున్నారు అట్లా చె చేయకూడదు కొంచెం పెద్దవాళ్ళ ఫీలింగ్ పాత వాళ్ళ మైండ్ అట్ల ఉండే కదా డి
పాత వాళ్ళు జెప్పింది కరెక్టే ఉంటదండి అందు చెప్పింది కరెక్టే ఉంటది ఇప్పుడు కొంచెం లేడీసు అంటే నైటీ పర్సెంట్ అందరికి అంటలే నేను నైన్టీ పర్సెంట్ ఎట్లా అంటే జాబ్ జేసి కొంచెం సంపాదించిన్ తర్వాత ఒకవేళ హస్బెండ్ ని సంపాదదన లే కుండా లేదా తక్కువ సా ఈమె కంటే కొంచెం తక్కువ సంపాదించింది అనుకో కొంచెం ఆ భార్య బ్యాల్యూ ఇయ్యడం ఇగ కొంచెం కొంచెం తగ్గిస్తదండి
ఆహా
కొంచెం వాల్యూ ఇయ్యడం తగ్గిస్తది మాటని పట్టించుకోదు నేను ఎక్కువ సంపాదిస్తున్నా కదా అన్నట్టు కొంచెం వచ్చేస్తది అండి అది
ఆ ఆ ఒక మాట చెప్పాలండి మా రిలేట్రిప్ లో మా అత్తమ్మ ఉన్నది ఆమె మా మాయమ్మకుండా బాగా గవర్నమెంట్ జాబు
ఓకే
ఆమెకి ఎక్కువ శాలరీ ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు మేము కూడా ఉండం అంతా అట్ల ఉం ఉంటది ఆమే
అంటే
హౌస్ ఫుల్ లా వైఫ్ లాగా ఉంటది మంచిగా హస్బెండ్ కి అలా ఉంటదండి ఉంటదనమా
నే అదే నేను చెప్పాను కదా అండి మొ మొత్తం మంది కాదు ఒక నైన్టీ పర్సెంట్ మాత్రం ఇట్లనే ఉంటరు టెన్ పర్సెంట్ కొంచెం మంచిగ ఉండరు అండర్ అండర్స్టాండింగ్ అయ్యి మంచిగ ఉంటరు కాకపోతే ఎంత మంచిగున్నా ఎప్పుడన్నా కోపం జగడం ఆడినప్పుడు మాత్రం ఖచ్ కచ్చితంగా చెప్తరు ఆ నా పైసనే కదా అన్నట్టు జెప్తరు చెప్పినప్పుడు అప్పుడు మొగవాని ఈగో కొంచెం హాట్ అయతదండి
అట్ల చెప్పకూడదు అన్నా ఎవరైనా సరే అట్లా చెప్పకూడదు అండి ఎవరైనా ఈగో హర్ట్ అయితది
ఆ దాని వల్ల కొం చాలా మంది అదే ఇండిపెండెంట్ ఇప్పుడు ఎవరికి వాళ్ళు జాబ్ ఉంటే అందుకోసమే డైవర్సులు అవి కూడా ఎక్కువ అయితున్నాయ్
దాస్రూపే లేత ఆహా జరూరు పైసా ఓకే ఇంకా చెప్పండి
ఎక్కడండి పైన ఉన్నారా
కిందే ఉ
వర్షం వస్తుందా అండి
చిన్నగ ఒక రెండు మూడు చిన్కులు చింనాయ్ పోని అండి
అందుకోసం మేము ఒక్క ఉక్క పోత బాగుందండి
ఏంటండి
ఇపుడు ఉక్కపోతే బాగుందండి కూలర్ బంద్ చేసి ఫ్యాన్ వేసుకుంటే బాగుంటది అసలు
అవునండి వేసుకోండి
సంతో
ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి నేనైతే ఏం తిన్లేదండి
మార్నింగ్ నుంచి ఏమి తిన్లేదా మార్నింగ్ నుంచి ఏం తిన్లేదా
ఆ మామ్ బ్రేక్ఫాస్ట్ అయింది ఆఫ్టర్నూన్ ఇంకా కాలేదండి
మరి అపుడు అయిపోయింది కదా అండి ఇప్పుడు తి
మా హస్బెండ్ తోటి తిందామని అంన్ అనుకుంటున్న అండి
ఆహా పనయినా ఎప్పుడు తింటారండి టైం అయిపోయింది కదా టైం కి తినాలే
అవునండి నేన్ తింటేనే అయన తింటా అం అంటే ఆయన తిన్నారున్నా అందుకోసం నేను కూడా తినట్లేదండి
అయ్యో
మూడు లేదండి కొంచెం ఆ తింటే నేను కూడా రెండు ముద్దలు తిందామని అనుకున్నా గాని అయన తినను అన్నారు నా కూడా మూడు పోయిందండి అప్పుడు నుంచి నాకు ఆకలి బాగా ఉండే ఇప్పుడు లేదండి
ఎందుకండి ఎందుకు తిన్నామన్నారు మీ సార్ మీ సారు ఎందుకు తినా అన్నారు
అంటే అర్థం కాలే
ఎందుకు తిననని చెప్పారూ మీ సారు
మీ వాయిస్ బ్రేక్ అయితుంది హలో ఆ ఇప్పుడు వస్తుంది
ఎందుకు ఇనను అని చెప్పారు మీ సార్
ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీ అయిందట అందుకే తిన్నాను అనాడు
ఆ మరి ఆయన హెవీ చేసి ఉండొచ్చు మీరు చెయ్యలే అంతే కదా అండి మీరు తినండి కదా
నేను కూడా హెల్ది సేమే తిన్నాము అండి
అలిగారా ఏంటి మీతో
లేదండి అట్లా ఏం లేదు
మరి అట్లా లేనప్పుడు మీరు తినాలి కదా అండి మరి ఆయన మరి బా ఆయన చెప్పలే మీకు తినమని
ఆ చెప్పారు ఎందుకు చెప్పరు
ఆ
తినకుంటే హెల్త్ పాడవదా అండి
మ్
ఆ తినండి మేడం సరేనా నేను మళ్ళీ చేస్తా మీరు తిన్న తర్వాత
ఇంకా చెప్పండి సరే ఓకే అండి ఓకే అడి ఓకే అండి
పక్కా తింటారు కదా
హలో ఆ మంచిమట చెప్పారా అండి చూస్తానండి సరే అండి ఓకే బాయ్